నమస్తే అండి బాగునర
బాగున్నా మీర ఎలా ఉన్నారు
బాగున్నానండి లంచ్ అయిపోందా
ఆ ఆ అయిందండి మీరు మీరు తిన్నారా
అప్పుడే చేస్తున్నా వంట చేస్తున్నా
ఆ ఏవండి ఇంత లేటుగా
మా పాపతో మాట్లాడతా కూర్చు చూన్నాను
ఉ
లేట్ అయితుంది చికుడు కాయలు తను రెడీగా మామూలుగా అన్ని కాయలు కోసి రెడీ పెట్టేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని తను అవన్నీ ఏం చే కుం పెట్టేసి నింది ఇంకా నేను వచి వచ్చాక అవన్నీ రెడీ చేసుకున్నాను
ఓకే ఓకే మీరు వర్కింగ్
అవునండి
ఓకే ఓకే అండి
అందు వల్ల లేట్ అయింది
చికుడుకాయలు కూర చేేస్తున్నారా
అవునవును
ఉ ఈ సమ్మర్ కి మీరు ఎలాంటి ఫుడ్ అంతా చేసుకుంటారు క్యారీస్ ఎతికి వెళ్తారా
ఆ క్యారీ నే స్పెషల్ గా అంటూ ఏం లేదు నా నార్మల్ గానే చేసుకుంటాం కాకపోతే రెండు పూట్లు చేసుకుంటాం ఇప్పుడు ఎండలకు నిలవు కదా రైస్
ఆ ఆ
పడైపోతుంది కబట్టి ఆ ఆ పూటకు ఆ పుట్టుకు తగ్గట్టు చేసుకుంటాము ఆల్మోస్ట్ ఇంకా వాటరే కడుపుపిండి పోతుంది అది రైస్ తగ్గించేస్తాము చేసేది కూడా
హ
కై మజ్జిగా కూల్ వాటర్ ఎ క్కు తాకుండా అంటే గొంతు ప్రాబ్లం అయిపోతుంది నాకు అందువల్ల కొంచెం తగ్గి చేస్తాను. వేడికైతే తాగలేము. అలా కాని మరీ కూల్ కా నార్మల్ వాటర్ తాగుతా ఉంటాము
మ్
అ మీరు
నేను నేను నార్మల్ గోరు వెచ్చని నీళ్లు ఒక్కొక్కసారి ఏ నాక్ ఏసీ ఒక్కొక్కసారి పడుతుంది ఒక్కొక్కసారి సెట్ అవ్వదు.
మ్
ఇంట్లోవాల్ అలవాట్ అయిపోయింటది వాళ్ళకి
అప్పుడు మీరు చెవులో దూదిల్ పెట్టుకోవాలి. అంటే చెవు లో గాలి ఎళ్తుంది కదా గాలి వల్ల కొంతమందికి అది పడదు. అప్పుడు దూది పెట్టుకున్నారంటే కొంచెం ఆ అప్పుడు మనకు అది కొంచం
ఈసారి తప్పకుండా ట్రై చేస్ స్తానండి దూది పెట్టుకోవడం
బాబు బాగున్నాడా
ఆ బాగున్నాడండి. నిద్దరపోతాన్నడు బాబు
మ్ సరే బట్లని సర్ దుదామని బాబ్ బట్టలన్నీ
ఆ ఇప్పుడు ఈ టైమ్కా
ఆ ఈ టైం కే స్లీపింగ్ బాబు పడుకున్నప్పుడే కదా అన్ని చేసుకోవడానికి అవు
హ్మ్ ఏం చేశారు వంట
వంట పెరుగన్నం తిన్నాను ఈరోజు నేను
హ్మ్
పప్పు అన్నం తిన్నా రు
పెరుకన్నా కూడా మజ్జి రాగా బాగా వాటర్ ఎ పోసుకొ తినండి వేడి కా ఉంటాయి
అ అలాగే వేసుకుంటాను వాటర్
ఆ వెంజుకోను
నంచుకోని ఏం లేదండి పెరగన్నమే తినేస్తాను
అందరికా మీక ఒక్కదానికేనా
నాకొక్కదానికె మా ఇంట్లో వాళ్ళ ఆకూర పప్పునింది మధ్యాహ్నం నాన్ వెజ్ వేర్ చేసుకున్నారు మధ్యాహ్నం నాలుగు వెజ్ చేసుకున్నారా నేను చికెన్ చేశారని బాడీ హీట్ అయిపోయిందని పెరుగులో వేసుకొని తిన్నాను
ఓకే హ్మ్
ఆఫ్టర్నూన్ నా కూర వేసుకొని వాళ్ళు తిన్నారు
హ్మ్
కొంతినండి
ఓకే ఏం లేదండి అందుల ఎక్కువైపోయింది ఈ వంటకాడు ఉంటే అసలు కాల వేడి ఎక్కువ అయిపోతుంది ఎంత త్వరగా వం తయిపోతుందా అని చూస్తున్నా
హ్మ్ ఇవి ఇన్స్టంట్ గా ఫుడ్స్ ఉంటాయి కదా అట్లా ఏమన్నా ముందుగా ప్రి పేర్ చేసి పెట్టుకొని అట్లా
అంటే ఈ చేసుకోవచ్చు గానీ కాకపోతే ఈ ఈ ఎండలకు నిలవు ఏవి
హ్మ్ అం అంటే ఇప్పుడు ప్యాకెట్స్ అవి కలుపుకుంటాం కదా
అంటే మేముొచ్చి ఈ రేషన్ భీము వార్తం రైస్ వాటికి బాగా మనకు సోన మసర లాగా వచ్చిందంటే అయితే బాగుంటది మీరు చెప్పినట్టు
ఉ
ందంటే ఒక్కొక్కసారి బాగుంటుది ఒొక్కసారి ముద్దగా ఉంటుది రైస్ అలా ట రైసులు అవి కంటా పనికు రాం
ఆ అది కాపోతే ఎప్పుడు అదే తినాలండి ంట కూడా ఈ క్లైమేట్ అందుబటు వేయడం అట్లా ఉంటది కదా
చేసుకోవడ
ఆ తెలేడి అదే బెస్ట్ గా ఉంటుంది
హ
మీరు ఏ ఫుడ్ బాగా ఇష్టపడతారు స్వీట్స్ లో
స్వీట్ అంటే కోవాలి కోవాలదు కోవాలో ఏదైనా మే గోవాజాంగరి రసగుొల్లా ఇలా కావాల ఐటమ్ ఎక్కువ ఇష్టపడతాను మా అమ్మ వచ్చిందంటే కోవాలింది రాదు
ఓకే ఓకే అడి
మా బాబుకు కూడా సేమ్ కోవ అంటేనే ఇష్టము మా బాబు షుగర్ ఉంటే సార్లు తీపి ఏది ఉంటే అది మా తినేస్తాడు వాడికి ఇదంటూ ఏం లేదు అతే ఫేవరెట్ స్వీట్ అంటే ఆ ఇది రా సు నుండ్లు చెప్తాడు సున్నూండులు ఇష్టపడతాడు కానీ తినడానికి అన్ని తినేస్తాడు
ఎంత రండి ఒక్కక్క కర్ఫ్యూ ఇప్పుడు ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్కటిలా నచ్చుతారు ఇంకా ఈక్ తారం స్వే ఆ స్పైస్ ఫుడ్ అదేమన్నా తది
అదే అలా ఏం లేదు అది బానే ఉంటది అన్ని అన్ని తినేస్తారు పిల్ కయలు తింటారు నేను అంతే మీక్చర్ కఖారాసు ఆ చెక్రాలు అన్ని ఇ స్వీట్ ఎక్కువ తినలేము కారం అన్నా మనము ఎంది
మురుకులు పప్ పిల్లలు అవి మీరు ఇంట్లో చేసుకుంటారా
పబ్బిల్లలు చేస్తాను మురుకులుయితే అది తవ్వవా ఇంత ముందు ఉండేది ఇరుగిపోయింది అది
ఆ
ఆ మురుకులు తవ్వలేదు అది అడినప్పుడు అమ్మ వచ్చినప్పుడు చేసుకుంటున్నాము పబ్బిల్లాల్ చేస్ వస్తున్నా ఇప్పుడు టైం ఉండేదిలా చేసేదానికి చేసాను పబ్ బిల్లలు చేశాను బిస్కెట్లు వస్తాయి కదా
ఆ ఆ చంద మామిలు
లాగ ఆ అవి అ చేసుకున్నాము టైం ఉండేది లేదు దాని వల్ల చేసేది లేదు
ఆ
ఇప్పుడు మా పాప బెల్లం మన్నం కావాలి అని ముఖం ఎత్తుకోంది
హ ఆ ఫెస్టివల్స్ కి వస్తే ఉగాదికి అలా చేస్తే స్తుందండచ్చుగదండి
అప్పుడు గుర్తు చేయలేదు ఇవాళ చెప్ప చెప్పింది నేను అడిగాను ఇది ఎప్పుడు అడిగిందో నాకే గుర్తులేదు అడిగాాల నీను అ్యే
సరేలేండి ఒక రతిీ కొన్నాను ఇప్పుడు చస్ చే శ ఇచ్చ అడి
అంతే అదే అనుప్ప
బా సతాయిందు
సత్తా ఇచ్చేదంంట ఏం లేదు అంత ఏం లేదు చిన్నపిల్లల్లో అప్పుడే సత్తాయిచ్చారు వాళ్ళు లేదు అంటే సద్దుకుెళ్ కొతారు కతే ఇంకా మన నాకు బాధ అనిపిస్తుంది కదా అడిగి మనం చెరిగిపోతే
ఆ అంతేలేండి
కానీ నాకు అడిగినట్టే గుర్తులేదు తను నేను అడిగినను ను నువవు చేయలేదు అనే ంది తనీ ఎప్పుడు అడి ఇ ఎప్తా న మన పనిలో బడి మర్చపోయిన అన్నో తెలియుదు సగ రో చేసిస్తే పోతు ఆది కాం చేసామంటే ఇంకా వేరే ఫుడ్ే తిినవు
ఆ ఆ అదే తింటారాహ నాకు బెల్లం అన్నం బాగా నచ్చుతుంది ఈ తిరుమలలో ఎక్కువ బెల్ ఎక్కువ ఇష్టపడతాను పులి పులు స అన్నం వాటిల కన్నా బల్లం బాలో
ఆ మళ చెక్కిర పొంగలు నచ్చదుానికి బెల్లంతోనే ఇష్టము అవును అవును అవునవును పెసరిపప్పు పాలేసి
ఆ
తను మామూలుగా తను నెయితో నెయ్యి రైస్ లో వేసుకొని తింద
ఊ
సీట్లు అయితే తింటాది
హు ఈతి పన్నముంలో
సీపలం వేస్తాను వేస్తాను అవన్నీ వేస్తేనే తనకు బాగా నచ్చుతది
కున్నప్పుడు మరి ఎందుకు అన్నంలో అ
అది ఏమో నాకు కూడా తెలియదు నేను కూడా తిను రైస్ లో అయితే నాకు అసలు ఒక మద్ద గుడా పెట్టుకోలేను
ఆ అంటే కర్రీ మామూలు కర్రీస్ లన
ఆ పప్పులో తింటాం కదా అలా దిగదు నాకు కూడా దిగదు స్వీట్ లో ఇలా తినేస్తా సీట్ల కచ్చితంగా ఉండడాని అనిపిస్తా
ఆ అద ఎందుకు అంటే తింటే మొత్తంగా తినకుండా ఉంటారు లేదంట
ఉంటా అది ఎందుకో హా ఫ్లేవర్ అక్కడ రైస్కి వచ్చేక్కడికి అది ఎందుకుకో మారిపోంది చెప్పింది మాకు ఆ ఫ్లేవర్ నచ్చడం లేదు అది నాకు చిన్నప్పటి నుంచి ఉండింది చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు నేను మా బాబు తెలా రైస్ కి పెడుతున్నాను తన పెడుతున్నాప్పుడు తను తినేది కాదు చిన్నప్ప నుంచే తినేది కాదు స్వీట్ లో ఏదో స్టార్టింగ్ తినకుండా ఉండింది మళ్ళీ కొంచెం మెచ్చుట్ అయినాక తను స్వీట్ లోకి వేస్తే తింటున్నది
హమ్
నేను రైస్ ఒక్కదానికే మళ్ళీ ఉత్తిదే కూడా తాగేస్తాను ఉత్తదే చిన్నప్పుడు నాన్న వాళ్ళు మాల వేస్తే తెస్తున్నారు అది భలె కమ్మగా రవ్వ రవ్గగా భలే ఉండేది అది
హ్మ్ కొంచెం గడ్డ కట్టేస్తది
గడ్డ కట్టేస్తే అలాయితే ఇప్పుడు ఏడ ఉన్నాయి ప్యూర్ నెయ్యి అనేది కష్టం మనం
దొరకడం లేదు విలేజెస్ లో కూడా
పల్పి అవును జున్న పాలు అమ్ముతారు విలే తేజ్ వాళ్లొచ్చి చె పైనా అట్లే నీళ్ళు తేలుతుంటుంది కలిసి సగమే ఫలు సగం వాటర్ వేసేస్ల్ సార్
త మన మకి తెలిదు కాబట్టి
ఇంట్లో అందరికి ఇష్టము పిల్లలకి ఈ అందరికి నాకు ఇంకా బాగా ఇష్టము ఇది దొరకదు మనకు ఆ మీకేమంట ఇస్త ఇ మోస్ వీట్లలో ఓ
నాకు స్వీట్ లో కోవా జాంగరి బగా ఇష్టం మాకు చిత్ర బాస అను ఒక చం దొరుకుతుంది అది బాగా బా నచ్చుంది ంది మేము చిత్తూరుకి వెళ్ళినప్పుడంతా మా నాన్న వెతారు నన్ను మా అన్నని చిత్తూరుకి వెళ్తే అ తినేసే వస్తాము
రీసెంట్గా ఎల్ార చిత్తూర్కి
ఆ లేదండి వెళ్ళి టూ ఇయర్స్ అయిపోతాంది
టూ ఇయర్స్ ఇంద
హ అవును
ఎందుకంతలా అంగ్ంగ
లాంగ్ ఎందుకంటే కొంచెం హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాను బేబ కోసమో దాని వల్ల ట్రావెల్ చేయకూడదు అని ఇంకా బేబీ బుడ్ అట్టాక ఇంకా ట్రావెల్ చేయలేదు చిత్తూరు వాళలేదు ఇంకా వెళ్తే తప్పకుండా ఒకం మా బాబు కూడా ట్రై చేపిస్తాము
అంతాయింద బాబుకి
అండి బాబుకి ఇప్పుడుెవె మార్నింగ్ అన్న బా చేసాము బాగా తింటారు రాగిజావ అంతా ఆ ఇడ్లీ పెడతన్ నను దోశ కూడా అంటే పల్సగా కాకుండా కొంచం మందంగా వేసి స
ఈ ఎండకు దోశలు కొంచెం హెవీగా అనిపిస్తుాంది
ఆ దోస సేమ్ ఎక్కువ పెట్టను
ఆ
వీయ పెడతాను ఇడ్లీ రాజ పిజావా రైస్ ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే మిక్సీ పెట్టి పెతాను అలాగ అన్నిీ లేకుండా అ అ బ ఓకే మీరు చాలా మాట్లాడిందుకు ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ